హలో
ఆ హాలో
అవు
వినిపిస్తుంది అక్క
ఆ వినిపిస్తుంది
అ
ఆ
ఆంధ్రాలో అక్కడ ఫేమస్ ఏంటి
ఆంధ్రలో ఫేమస్ చాలా ప్లేసెసే ఉన్నాయి ఎక్కువ ఏంటి తి అంటే ఫేమస్ అనమాట సైడ్ అదే ప తిరుప్తి చింతప్తి అన్ని ఇన్ సైడే కదా ఉన్నాయి ఉ
పెద్ద తిరుపతి లొ ఆ పెద్ద తిరుపతి చిన్న తిరుపతి డిఫరెంట్ ఆ
ఆ డిఫరెంట్ అంటే పెద్ద తిరుపతి అంటే మనకి చాల దూరం చాలా మంది పెద్ద పోతే ఆ వెళ్ళి ఈ అంటే అక్కడ వెంకటేశ్వరుడే ఇక్కడ వెంకటేశ్వర స్వామి కాపో ఇతనికి ఎక్కువ కోపం అంట కోపం ఉంటాదంట మనం వెళ్ళకపోతే
పెద్ద తిరపతిల్లో
ఆహా చింత మనం వెళ్ళాలి అనుకుని వెళ్ళకపోతే అతనికి చాలా కోపం ఉంటదంట అందుకని మనమే వెళ్ళొచ్చు గాని చింతరుప్తి మొక్కుకొని పెద్దరుపుతి వెళ్ళకూడదు అంటారు ఆ అవును మేము మేము ఎళ్ళము మేము పె తిరుప్తి వెళ్ళము అన్న అంటే మా అమ్మమ్మ మా నాన్నమ్మ వెళ్ళాం అనమాట ఆ చాల జర్నీ ఉంటదిలె అంటే ట్రైన్ లో వెళ్ళాము వెళ్ళేటప్ ఇప్పుడు తర్వాత అక్కడికి వెళ్ళాక ఇంకా కొండ మీదకి అనమాట నైట్ చేస్త ఏంటి ఎక్కువ టాక్సీలే ఉంటాయ్ అదే జీప్స్ ఉంటాయ్ చూడు అవే అన్నమాట తీసుకెళ్ళేవి పైకి కొండ మీదకీ బస్సులు కూడా ఉంటాయి కాని టై లో బస్సు లో అవైలబుల్ లేవు ఒక టూ కి అలాగ దిగాము మేము ఫోర్ ఓ క్లాక్ క అల్ల అక్కడ ట్రైన్ ఎక్కితే
ఉహు
టూ దిగితే ఇంక జీప్స్ లో వెళ్ళాం అనమాట పైన కొండ మీదికి వెళ్ళేటప్పుడు బావుంటది రౌండ్ రౌండ్ తిరుగుతా వెళ్తది అనమాట పైకి
అక్కడ కూడా అంటే పెద్ద తిరుపతి చిన్న తిరుపతిలో సేమ్ ఎట్లుంటాయ అక్క
లేదు చిన్న తిరుపతి తక్కువే పెద్ద తిరుపతే చాల అసల ఎళ్ళామంటే
ఆ మెట్లుంటాయ ఐదు వేల ఐదు వందల అట్లా
ఆ మెట్లు కూడా ఉంటాయి మెట్లు ఎక్క మనం ఇప్పుడు నేను ఇప్పుడు జీప్ లో వెళ్ళామ అన్నాం కదా అల జీప్ ఎక్క కుండా వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాటికి వేరే సైడ్ ఉంటది మెట్లు
ఆహా
ఉ అలా ఉండచ్చు
అంటే నేను ఫస్ట్ టైమ్ అంటే పెద్ద తిరుపతి చిన్న తిరుపతి రెండు ఉంటాయని ఈ రోజే తెలిసింది నాకు తిరుపతి అంటే నేను ఒక్కటే అట్లా అనుకున్నా
ఉ ఆ చిన్న తిరుపతి అయితే మాకు దగ్గరే ఏంటి ఒక ఏంటి బండి మీద వెళ్ళిపోవచ్చు అనమాట బైక్ లో వెళ్ళిపోవచ్చు అదే పెద్ద తిరుపతనుకో ట్రైన్ ఎ ఎక్కాలి తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాక జీప్ పైకి వెళ్ళాలి బస్సు ఎ ఎక్కాలన్న మాట మనం
ఊహ
కొంచం దూరం కానీ చిన్న తిరుపతి అంటే పెద్ద తిరుపతి వెళ్లలేని వాళ్ళందరూ చాలా మంది చిన్న తిరుపతి వెళ్లి చూస్తారు మొన్న నా బర్త్డేకిి మేము చిన్న తిరుపతి వెళ్ళాము
ఆ
ఆ కానీ మెట్లేమో అంత ఉండవు చిన్న తిరుపతి అంత రద్దీగా కూడ ఉండదు అదే అక్కడికి ఏళ్ళాం అనుకో అసల ఉంచేస్తారు ఏంటి గదులు గదుల్లో ఉంటాయి అందులో ఉంచేస్తారు అందులో ఉంచేస్తరు ఒక రోజంతా అందులో ఉంచెత్ స్తార అనమాట నైట్ ఏంటి ఫోర్ ఓ క్లాక్ అలాగా మమ్మల్ని దర్శనానికి పంపించారు దేవుని చూడ్డానికి ఆ రోజ అంతా ఇంకా అందులో ఉంచి ఏంటీ ఆ సాంబార్ అన్నము ఉప్మా టీ పాలు అలా ఇస్తా ఉంటారన్నమాట అలా రూమ్ లో ఉంచేసి
ఓకే
ఉహు
అది ద పెద్ద తిరుపతి చిన్న తిరుపతి రెండు కూడ ఆంధ్రలోనే ఆంధ్రాలోనే ఉన్నాయా
పెద్ద తిరుపతి అర్ధం కాల వాయిస్ కట్ అయింది హలో ఇప్పుడు ఇనిపిస్తుందా
హలో
ఆ చెప్పురా హలో నా వాయిస్ బానే వినిపిస్తుందా
హలో జ ఫ అ అయితాంది టైం లేదు